హలో ఆ హలో అండి బిజీగా ఉన్నారా ఏం జాస్తూన్నారు
ఆఫీస్ లనే ఉన్నా చెప్పండ్
ఔనా ఓకే లంచ్ చేశేసారా
ఆ లంచ్ అయిపెంద్
అయిపెందా ఓకే
నీద్ ఐదా
అయిపెందండీ కొంచమ్ వర్ కుండే చూస్ కొని వస్ సున్నా
ఆ ఒకే ఒకే
ఉహుమ్ ఇంకెన్ టండి
ఏంటే అయిపెంద ఉగాది షాపింగ్ అంతా
ఆ లేదండి ఇంకా అంటే తెయాలి ఈ సండే ఆ కొంచమ్ బలి గుంటారు గదా ఇంట్లో సో ఇంకా తీస్ కొని వేళలన్ మాట ఆ అంటే అమ్మమ్మ వీళ్ళ కి ఉంటారు గదా వాళ్ళకి గుడ్డలు అవి పెడ్ తరు అత్తయి వాళ్ళు సో ఇంకా చెయాలి వేమ్ గుడా ఉమ్ ఉమ్ ఆ పెట్ కుంటారు దో వాళ్ళకి చే చేయాలి సో ఇంకా అత్తయ్య వాళ్ళ సైడు వాళ్ళక్ అన్ మాట చెయాలి ఇక్కడ ఫులుగుంటారండి బిజీగా ఉంటాయి షాపింగ్స్ కూడా తిర్ పత్ లో
ఔను హు హు చాలా బిజీ గుంటాయి
ఊమ్ చాలా అంటె చాలా ఉంటయ్ అంటె ఇంకా స్టాటైపోతుంది కాబట్టి కొంచెం మేబి ఎగ్జామ్సప్పుడు కొ
హాఫ్ డేసుంటాయ్ గదా ఇంకా ఈ మాక్ సిక్స్టీన్త్ నుంచి కంన్ఫామ్
ఆపియ్యా మల్ల
ఇంకా మే లీ హాఫ్ డేస్ ఉంటాయి టిప్ కొంచమ్ క్రౌడ్ తక్కు ఉండచ్చు ఆఫ్ టర్ నూన్స్ అల్లా
ఓ ఓకే ఓకే ఓకే ఇక్కడ బా జేస్తరు ఏ షాప్ లింగ్ చెస్తర్ షాపింగ్ రెగ్ లర్ గా ఇంగ లెద్
ఆ ఇక్కడండి సీ యమ్ ఆరు సిఎమ్మార్లొ బాగుంటుందిక్కడ. ఊమ్ సిఎమ్మార్ బాగుంటుంది. ఆ పర్లేదక్కడ్ బానె ఉంటుంది కక్షను
య ఆ. బాంటుంది కలెక్షను లేదంటె లక్కి మ మాక్సిమం లక్కీ వెళ్తాను. ఆదే అదే అదే. లక్కీని లక్కీలొ గూడ బానే ఉంటాయ్.
ఊహ్ సౌతిండియా షాపింగ్ మాల్ గూడుంది కానీ అంతగా ప్రిఫర్ జెయ్ను. ఆ సిఎమ్మారే ఎత్ ఎక్కువా. చూడాలింక ఆదె ఇంకేంటండి.
లొ ఇంకేదన్న పర్చేస్ చేస్తారా గోల్డలాగ కొంతమంది అ కొంటుం
లేదండి ఈ సార్ లేదండి ఏంటంది కొనేది ఈ వార్ తగ్గాకే అండి అన్ని కొంటామ్. ఇంక అ ఎందుకంటే ఇప్పుడింక కొత్తగా న్యూస్ కూడొ చింది గదా మనకి ఇప్పుడైతె ఇంక సిలిండర్స్ కూడా అవైలబిల్టీ ఉండవ అంటాని అ అంటే త్రీకే అంట ఆఫ్లైన్లొ ఊమ్ ఇంక ఇప్పుడు ఇండక్షన్సన్నీ ఉన్నాయ్ గాని మనం ఒకవేళ కొత్తది పర్చేస్ జేయాలన్నా ఇక్కడ ఔటాఫ్ స్టాకున్నాయన్ని.
ఔనవ్ను అందుకే ఆల్రెడీ ఇంకొట్ ఒక ఒకటుంది మొన్నే పెట్ టాము మళ్ళీ బుక్ జేసాను అయ్నా కాన్ రాలేదు.
రాదప్పుడే అంటె ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ కంతా అందుకే ఇప్పుడిలా చూడాల్ మరి ఇంక ఎలా ఔతదో. ఇంక గోల్డ్ ది గూడా అంతె ఇంక వార్ తగ్గాకే అన్నీ తగ్గుతయ్ ఇప్పుడు పెరిగిపెయ్ంది కదా ఫిఫ్టీన్కే ఉంది ఇంగీరోజ్ జూడాలి ఎట్లుందో నిన్నైతే ఫిఫ్టీన్ టూ సెవెంటీ ఎయ్టనుకుంట సిల్వర్ అంటె ఇప్పుడింక మ్యారేజ్ సీజన్ గదా ఎంత పెరిగినా
ఔను క ఔను ఇంగెంతపెరిగిన కొంటారు కాబట్టీ పెడ్తారు కాస్టే పెడ్తారు కానీ కొంచెం ఫాలుంది.
ఆ ఉంది ఆ అదే ఇంక చూడాలి ఈ ఏప్రెల్ కి ఆ ఏప్రెల్ కలా ఉండొచ్చు అని అంటున్నారు ఎ చూడాలింక అంటె ఆల్రెడి తగ్గినప్పుడే మొన్న తగ్గింది అప్పుడే అందుర్ బిస్కెట్స్ అవి తీస్ పెట్కునేసార్లేండి సిల్వర్స్ అవన్ని. అదె. చాలా మటుకు ఊమ్ అ మళ్ళ తగ్గిపోయిందండి అసలు త్రీ ఫిఫ్టీ అట్లెళ్ళింది గదా ఫోర్ హండ్రెడ్ దాకెళ్ళింది టచ్చె ఈ సొ మళ్ళీ ఎప్పుడింక టూ సెవెంటీ ఎయ్ట్ కట్ల వచ్చేసింది. ఇది ఎప్పుడ్ గాని సిల్వర్ మీద నమ్మకం లేద్లేండి అదెప్పుడు తగ్గుతూనే ఉంటది గానీ ఈ స ఈ గోల్డె మనక్ ఎక్కో పెరిగేదే అంతే
కానీ సిల్వర్ బాగా మరీ దార్ణంగా పెరిగింద సిల్వర్ కూడా
అది ఇంక అంతే అండి ఫ్లక్చుయేట్ అవుతా ఉంటది టూ ఫిఫ్టీక్ ఆగుతదే తప్ప ఇంకా తగ్గదు. ఇంగ పరగదు మె మ్యాగ్స్ ఒక త్రీ హండ్రెడంతె. దానికి మించింక పెరగదు దానికి మించింక తగ్గదు అలా సిల్వర్ మాత్రమే అలా ఇంగ జూడాలి గోల్డై
ఉండంగ గోల్డ్ కూడా బానే అందరూ అదె అంటున్నార్ న్యూస్ లో కూడా చెప్ న్నారు ఓ పెరుగుతుంది గదా అనేస్ కొనేస్ తెద్దు కొంచం
ఈ ఇప్పుడి అవును అవును అంద్ అంటే యక్చువల్గా ఫేక్ న్యూసెస్ లేండవన్నీ చూసే పాపం అందరూ అప్పుడ్ తగ్గినప్పుడ్ ఎళ్ళి కొన్నార్ గానీ సిక్స్టీన్ కే కేళ్ళినప్పుడ్ గుడా కొనేసార్ చాలామంది.
చాలా మంది ఓ మై గాడ్ అవున్ మ్ మా మా ఆఫీస్లోనే చాలా మంది అమ్మో పెరిగిపోతుంది.
అయ్యో మా ఆఫీస్లో అయితే ఎందుక్ లేన్ అందరూ కాయిన్స్ కాయిన్స్ కొన్నారు మా ఆఫీ ఫీస్లో అయితే అందరూ కాయిన్స్, బిస్కెట్స్ ఎక్ ఎక్కూ ప్రిఫర్ చేసింద్ సిల్వర్వే మ్ అదే అదే చూడాలింక ఇంకేంటండి. చూడాలి ఇప్పుడీ పేపర్లో గుడ వేశారు. ఆ మండే, మండే అనుకుంటా మండే అనుకుంటా మండే స్విగ్గీ, జొమాటో గుడా ఆఫ్ చేసేస్తారు అన్నట్టు.
ఆ రెస్టారెంట్స్ ఆపేసారు మొత్తం బెంగళూరంతా ప్రెజెంట్ బెంగళూర్ అసల్ మొత్తం ఫాల్లోనే ఉంది ఉమ్ అవును ఇన్స్టా గుడా రీల్సన్ని అవే ఉన్నయ్ ఓ ఓపెన్ జేస్తే అంక అదే ఆ అంతే ఎల్పిజి మీదే మొత్తం అంత న్యూస్ అది
అంటే ఏదో టాపిక్ రుండ ఉండాలె గదా అదే ఏదోకతుండాలె గదా కొత్ కొన్ని రోజులు ఉమ్
ఆయన్ పెద్ద హాట్ టాపిక్ అయ్యారు మొన్నంతా గోల్డ్ అయింది కొన్ రోజులు ఏదో ఒక ఇన్సిడెంట్ ఉండాలి జనాలకి. మ్ లడ్డూది కూడా లడ్డూది కూడా ఇష్యూ అవుతా ఉం
ఆ అయ్యిందిలేండి ఆ అదైపోయ్ ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ అయింది. ఏదొక టాపిక్ ఉండాలన్మాట్
నడుస్తా ఉండాల్ జనాలు అహ
చూడాలి దీని వల్లే అండి అందరు దీన్నే ఇప్పుడ్ రిలేటెడ్గా తీస్కుంటున్నారు. ఏదైనా గుడా ఆ వార్ వార్ వార్ ఇవార్ ఆగితేనే ఏదన్న గాని అన్నట్టు.